బానా
ఆ బానే ఉన్న న బాన్నర
ఆ బానే అంతా బాగున్నారక్క ఇంట్లో వాళ్ళంతా
ఆ అందరు బానేవున్నారు
అవును లే అక్క మా ఇంట్లో కూడ అంతా బాగున్నారు అక్క
హ్మ్ హు బొంచేసినార అన్న
ఆ బొంచేసినాం అక్క మీరు బొంచేసినారక్క
ఆ బొంచేసినాం అన్న
ఎనిమిది నర్రక
టమాట రైస్ తిన్నామన్న
టమోటోది తిన్నారా అక్క మేము పప్పు అన్నం మేము పప్పు అన్నం తిన్నమక్క
అవునా
మ్మ్
ఎక్కడికి పోలేదా అన్న
మా ఇప్పడికే కా బయటకి వెళ్ళింటి ఇక్క కొంచెం పని ఉంట డే బయటికి వెళ్ళి వచ్చినాక ఇప్పుడే
ఆ
ఆ అక్క ఈ రోజు గుడికి ఎక్కడ వెళ్ళలేదక గుడికి వెళ్ళర ఈ రోజాక శివాలయంకి
లేదన్న పోలేదు తున్నాము
ఓన్లెక్క పూజ చేసుకొని ఇంట్లోనే చేసుకున్నారు
ఇంట్లోనే ముకున్న న్న
మ్మ్ నేనే ఈ టైం కి పోదాం అనుకున్నాను క్కగుడికి
ఆ దగ్గరేనా న్న మీకు గుడి అక్కడ
దగ్గరక హాఫ్ కిలోమీటరు
ఆ
మ్మ్ హాఫ్ కిలోమీటర్ మాకి
అదే
ఊనక్క మ్మ్ దసరా ఎలా జర్పుంటారుక్క మీరు
దసరానా బా చేసుకుంటాం అన్న అమ్మవారికి ఒడిబియ్యం పెడతాము
నవరాత్రులు నవ నవరాత్రులు చేస్తారు కదక్క తొమ్మిది రోజుల
ఆ దేవి నవరాత్రులు చేస్తారు
మ్మ్ అమ్మవారు
ఒక రోజు ఒక రోజు ఒక విధంగా అలంకారం చేస్తారా అమ్మవారిని అయితే ఇంట్లో పూజ చేసుకుంటాము దసరా రోజే బయట కూర్చుపెట్టింటారు గుళ్లోకిట్లా పోతాంన్నా
అవునవునులే గుళ్ళకాటు పోయి గుర్చే తీర్థప్రసాదం స్వీకరించి
ఆ వాయిదాలు పూజ చేస్తారు కదా ఆ రోజు కొండకు ఆ ఇంట్లో అన్ని వస్తులు పెట్టి పూజ చేస్తామా
అవునవునులే
ఆయుధాలు పూజ చేసుకుంటాము మరసటి పండుగ చేసుకు
మరసటి రోజు అన్నీ తీపి వంటలు అన్నీ చేసుకొని బంధువులు పిల్చుకుంటారు బంధువులు పిల్చుకొని బంధువులుకి నైవేద్యాలు పెట్టి దేవుళ్ళకి
ఆ అవునన్నా ఇంగ పెద్దవాళ్ళు ఎవరన పోయియింగ వాళ్ళింటికి పోయి కాళ్ ముక్కేసి స్తమా
అవునులే జమ్మ్యాకి ఇచ్చి కాలు ము
కాలు కా లు ముక్కేసిస్తామ్
ఆ
లే
మళ్ళ గుళ్ల పోయి గుళ్ల టెంకాయి కొట్టుకొని ఇంగ
ఆ
పసరం
బా జెసుకుంటాం అన్నది
ఆ వినాయకక్క గణపతి పండగక్క
గణపతి పండగ బా చేస్తామన్నా ఐదు రోజులు చేస్తారు మా ఇంటి దగ్గర అయితే ఐదు రోజులు అందరు చందాలన్నీ వసూలు చేసుకొని అందరు ఇంగ అందరు వేసు వినాయకుడిని కుర్చు పెడతారు అందరు కలిసి కట్టుగానే వేసుకుంటారు నాడే ప్రసాదాలు భోజనాలు టిఫిన్లు అన్ని పెడతారన్న ఆడే అందరు కలిసి చేస్తారా ఆ వీధిలో ఐదు రోజులు బాగా సందడి సందడిగా ఉంటాది అందరు కలిసి ఒకే దగ్గరే ఉంటారా ఇంగ బాగుంటుంది డ్యాన్సులు గ్రాంలో గేమ్స్ ఏమైనా పెడతారు బాగా
ఆ
మేము ఇంట్లో కూర్చపెడతాము వినాయకుడిని
మీరు వచ్చేరు తరకా ఇంట్లో
ఆ ఒక రోజే కూర్చి పెడతాం ఇంగ అక్కడే మళ్ళీ పెద్ద వినాయకుడి దగ్గర పోయి ఈవినింగ్ అక్కడ పెట్టేసి వస్తాము నిమర్జనం చేసినప్పుడు ఇంగ తీసుకొని పోతారు వినాయకుడిని
అవునం లెక్క అందరు బాగా అందరూ కులానికి అతీ అతీతంగా అందరు కూర్చొని బాగ చేస్తారుగా కా
ఆ అఅందరు చెస్తాలన్న బా
అవున్లక
నిమజడేసే రోజు బాగుంటుంది అన్న
నిమజ్జ ని ని ఉంలేక్క నిమజ్జనం రోజు డీజెల్ పెడతారు బాగా
ఆ అందరూ కలిసి పోతారు అక్కడికి వాళ్
ఊ
ఆమెని నిమర్జనం చేసేకి అందరు కలిసిపోతారు సాంగ్స్ పెట్టు కొని రంగులనేవి పోసుకుంటా చల్లుకుంటా పోతది హ్మ్మ్ చిన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళంతా బాగా
ఉనులే కాదా మీ కొలను ఉందాక అక్కడ డ్యామ్ ఉంద అక్క మీకి
ఉన్నాయి అన్న డ్యామ్ ఉంది
దెగ్గర దూరమా అక్క డ్యాము
దగ్గరే అన్న
ఆ డ్యామ్లో వదులు వదులుతార అక్క అంత
ఆ అందరూ అక్కడే ఏస్తారా
అవునులే కా
ఊర్లో అంతా ఇంగ అక్కడ చెరువు చెరువులా ఉంటది
అవును లే
దాంట్లోకి ఇస్తారు నిమర్జనం సారి
అవును అవునులేక్కా చేపలన్నీ పడతార అక్క అన్నీ
ఆ పడతారు అన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ బాగ పారుతాయి అన్నా నీళ్ళు అన్ని అక్కడ ఎక్కువ
ఆ
చెరువు బాగ పారుతుంది
నీళ్ళు న్ న్ అవునులెక్క నీళ్ళు వచ్చినప్పుడు వలలు వేస్తారు కదక్క
ఆ పట్టుకుంటారన్న చాపలు ఇ ఊరంతా అయితే చూసే పోతారు అవి చెరువు పాడతన్నప్పుడు ఇంగ అందరూ పోతారు
హ్మ్మ్ అవునవునులేక
ఆ
బాగా ఉన్లే చుట్టుపక్కల అందరూ ఊళ్ళ నుంచి వస్తారు పెద్దది పెద్ద చెరువు ఏమో మిది కదక్క అక్కడ
ఆ పెద్దగుందన్న చానా
హ అందుకే చుట్టుపక్కల అందరూ వచ్చి చూస్తాంటారు నేను వర్షాలు వచ్చినప్పుడు బాగా నీకి ఫుల్ల్గా డ్యామ్ నిండిపోతది
అవునన్న తాగేస్తాయి నీళ్ళన్నీ
అవును అవును లే అక్క మీ ఊరులో ఏది ఫేమస్ అక్క ఎక్కువ
ఎం గుడులా అన్న
హ్మ్మ్ గుళ్ళు పార్కులు
పార్కులు అంటే పార్కులు తక్కువే ఉన్నాయన్న చిన్న చిన్నవి ఉన్నాయి ఎక్కువ లేవు ఇక్కడ గుళ్ళే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కట్టినరూ అయ్యప్ప గుడి కట్టినరు
అయ్యప్ప గుడి గట్టినరా అక్క పెద్దగ గట్టినార చిన్నగా గట్టినార అక్క మా
పెద్దమ్మా ఆ కొంచెం అట్లే ఉంటది అక్కడది అక్కడ కేరళ వాళ్లే వచ్చి ఇక్కడ విగ్రహాన్ని రా అయ్యప్ప స్వామి బాగా జనాలు బాగ పోతారు అయ్యప్ప మాల లేేసినప్పుడు అయితే బాగా జరుగుతుంది
పూజలు బాగా జరుగుతది అన్నదానలు ఉంటాయి కదా అక్క ఆడా
ఆ అన్నదానాలు గాన పెడతారు అన్న బాగా
అవును ఉన్లే ఆ
పెద్దమ్మగుడి ఉంది ఇంగా ఆడైతే బా బోనాలు అని ఎత్తుకొనీ ఊరంతా బా చేస్తారు అన్నా పెద్దమ్మని చానా ఫేమస్ అమ్మవారు పెద్దమ్మ గుడి బాయ్ ఏయ్ కానని బోనాలు ఎత్తపోయి ఊరు అంతా యాటలు కోత్తారు
ఉహు
మొన్నే జే దేవర చేసినారు ఊరిదేవరా
మున్నన అక్క ఆ
మూడు రోజులు బా చేసినారు అన్నా
మూడు రోజులు అక్క ఫస్ట్ రోజు ఏమి అక్క ఫస్ట్ రోజు
ఫస్ట్ రోజు అంటే అమ్మవారిని అంతా ఉర్ర్ ఊరేగించి
ఫస్ట్ రోజా
నీ ఊరంతా ఊరేగిస్తారు అన్న
అవును అవును లే అక్క
ఇంకా మరుసటి రోజు అమ్మవారికి ఇవి ఉహ్మ్ ఏదో పత్రిక రాస్తారా ఊరంతా కలిసి పత్రిక కల్ రాసి అ దేవ చేసే టైమ్ ము అని
ఉ
ఇ చేయిస్తారు
హు
ఆరోజు గాని బాగుంటుంది అంతా జనాలు అంతా బాగా వస్తార్
ఇంగా లాస్ట్ రోజు బలిస్తారా అక్క మేకల్ని పొట్టేల్ని
ఆ జన పోచలు అని ఆది బలి ఇస్తారు అన్న
అవును లోకోనా అందర్ని పిలుచుకుంటారు ఏమో బంధువు లందరినీ పిల్
ఆ బందవులు ఊరంతా టెంట్లు కట్ బి బావా బంధువు లాంతా పిల్చుకొని ఇంటికి అందరూ పండగ చేస్తార్ అన్న బాగా చేసుకుంటారు పండగ
అవును లే అక్క
ఆహా
అవును లే అక్క ఉ మీరు ఏ ఏమి ఎక్కువ బా తింటారు అక్క మీరు
హుమ్ నాన్ వెజ్జే తింటాం అన్న అయితే వారంలో రెండుసార్లు అట్లా తింటామా
హు
ఇంగ వారం రెండు సార్లే ఇంగ మిగతా రోజు లాంతా వెజిటేరియన్
మీతాదంత వెజిటేరియన్ వెజిటేరియన్ లొ ఏది బాగ ఇష్టం అక్క మీకి
వెజిటేరియన్ లోనా అంటే కూరగాయలు తింటామన్నా అన్నీ
ప్చ్ కూరగాయల్ అన్నీ తింటారా అక్క
ఆ
అన్నీ బాగా విటమిన్ వచ్చే వే తింటారు కధ అక్క బాగా విటమిన్ ఉండే వే
ఆ అన్న
అవునులే అక్క ఆ
అన్నీ తింటేనే మంచిది ఇంగా ఏం రోగాలు రావు అన్ని తిన్ ఆ
హెల్తీ గుండాలక్క ఇబుడు ఆరోగ్యమే మెయిన్ ఇంపార్టెంట్
అవునన్న ఆరోగ్యం బాంటే ఏం పనైనా జెయ్యచ్చు
కా ఆరోగ్యం మైన్ జూసుకోల్ల
ఊ
ఆ అది కరెక్ట్లేక్క
మీరు తింటారా అన్నము వెజిటేబుల్స్
ఆ తింటాక వెజిటేబుల్స్ తింటాక
ఆ
ఉమ్ వెజిటబుల్స్ తింటాను బాగా మేము ఆకూరలు మెంతాకు పరగలాకు గోంగూర అన్నీ తింటాం అక్క అన్నీ తింటాం
పండిసారా అన్న మీరేమన్నా
ఉ లేదక్క మరి మార్కెట్ల పోయి తీసుకుని వస్తాంక్క
ఆ దగ్గరే ఉందాన్న మీకి మార్కెట్
కిలోమీటర్స్ ఉంటుందక్క బండ్లో వెళ్ళి పోయి అన్నీ బాగా చూసి కాయలు బాగుండేవన్నీ తీసుకొని
ఆ
బాగా తూకం వేయిచ్చుకొని అక్క
అవున్లెన్న
తె తెచ్చుకుంటాము అక్క
ఆ
మునక
ఎక్కడ పోలేదా అన్నాంగా
పోలేక్క ఇప్పుడు బయటి పని ఉంది ఇక్క కొద్దిగా
అవునా
ఆ పని చూసుకోలకపోయి మీరక స్కూల్ పోల్ల క పిల్లల్ని పిల్చుకొచ్చేకి పొల్లాక
ఆ నాల్గునర్ర కి అట్ల వొదుల్తారన్న అంతలొ
దూరమాక దూరమా దగ్గరక దూరమే ఉంటుంద
ఆ పది నిమిషాల్ పడుతుంది అన్న ఈట్నుంచి
ఆ పది అవున లెక్క పది నిమిషాల అంటే దగ్గరేలే ఇంకా ఉమ్ పోయిరాచ్చుగానే ఉ పోయిరాచ్చలేక్క
ఉమ్ మీరే బైక్ లో పోయి పిలుచుకొస్తారా నడుచుకుంటూ పోతారా అన్న
అక్క లేదాక్క బ బైక్లో పోతాక్క బైక్లో పోయి
అవునలెన్నా
పిలుచుకొని వస్తాక్క మాకి టూ కిలోమీటర్స్
అంతేనా
ఊమ్ కా
ఉమ్
ఉంటాక్కా
ఆ సరేన్న
ఆ ధన్యవాదలక్క
ఆ సరే